హలో నమస్కార అండి
నమస్కారం అండి ఎలా ఉన్నారు
మంచిగా ఉన్నాం మీర ఎలా ఉన్నారండి
మేము చాలా మంచిగా ఉ ఉంది అండి
ఉ తిన్నారా అండి
ఆ తిన్నావండి మీరు
మేం తిన్నామండి ఏం తిన్నారు మీరు
ఏముందండి శనివారం కదా ఒప్పన్నాం మీరు
మేమంతే అండి పప్పు అన్నం మీరు పప్పు ఎలా చేసుకుంటారాండి
ఏముందండి ఫస్ట్ ఆ ఫస్ట్గా బేళ తీసుకుంటాము కందిబు దానిలోనే ఒక ఫైట్ ఒక ఐదు సార్లు నీ నీటితో కడుగుతాము
ఆ ఓకే
ఆ తర్వాత ఒక రెండు టమోటాలు ఒక పది మిరపకాయలు ఒక హమ్ ఉల్లిగడ్డ చింతపండు కొంచెం ఇంకా మిగతా వాడేవి ఉప్పు కారం అన్ని తగినంత వేసుకొని ప్రెషర్ కుక్కర్ లో ఫైవ్ వెజిల్స్ పెడతామండి
అవునా అండి కాదండి ఆ బ్యల్ ఎలా తీసుకోవాలండి
గ్లాస్ తో తీసుకుంటామ అండి మేము
అవునా అండి ఇప్పుడు ఒక ఐదు మంది ఉన్నారంటే ఎంత తీసుకుంటామండి.
ఇప్పుడు ఐదు మంది. అండి రెండు ఆ ఒకటిన్నరగా గ్లాస్ అండి. ఇప్పుడు మనకి కాలనీ వస్తాయి కదండి టూ ఫిఫ్టీ గ్రామ్. ఆ సరీ టూ ఫిఫ్టీ గ్రామ్స్ పట్టె అంతా.
అవునండి.
ఆ అలాంటిది వన్ అండ్ హాఫ్ కప్ అండి.
అవునండి.
హ్మ్. మీరు ఎలా చేస్తారు.
మేమైతే దాంట్లో కావాల్సిన పదార్థాలు వచ్చేసి టమోటా. పచ్చిమిర్చి ఎల్లుల్లి. ఆ తర్వాత ఉప్పు కారం ఇంకా పోపు దిన్సులుంటాయి కదండీ అవన్నీ. తీసుకుంటామ అండి. తర్వాత ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేసుకొని తర్వాత. పాన్ లో వేసుకొని కొంచెం వాట్. వాటర్ వేసుకొని దాంట్లో ఒక ఉడికే కోసం. అన్ని వేస్తామండి ఇంకా మనం కట్ చేసుకున్న టమోటా. వెల్లుల్లి అవన్నీ వేని కొంచెం బాగా ప్రెషర్ కుక్కర్ లో ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ అన్ని పెట్టుకుంటాంమండి.
అవునండి మీరు వెల్లుల్లిపాయలు వేయర.
వెల్లుల్లిపాయలు కూడా వేస్తామండి మేము.
ఆ.
హుమ్. అలా వేసుకొని ఒక ఫైవ్ టు సిక్స్ విజి ఫైవ్ టు సిక్స్ విజిల్స్ పెట్టుకుంటాంమండి. ఫైవ్ టు సిక్స్ విజిల్స్ పెట్టుకున్న తారువత. వేస్తామండి అదంతా బాగా ఆ ఎనుకునే వసిన తర్వాత తరువాత వేస్తాం. తమండి.
ఆ.
ఆ. మీ ఇంకేమండి మీరు మీరు ఇలానే చేసుకుంటారా అండి.
ఆ మేము కూడా అలానే చేస్తాము అండి కానీ పప్పు చాలా మంచి వంది. వచ్చిదండి.
అవునా.
హ్మ్.
ఆ కాదండి ఈ రోజు మనం విద్య గురించి మాట్లాడుకుందామా అండి.
సరే అండి.
హామ్ మీకు విద్యలో. ఆ బీటెక్ అనే ఒక రంగం తెలుసానండి‌.
తెలుసండి.
ఆ దాని గురించి మీకేం తెలుసు నాకు చెప్పండండి.
ఆ ఏముందండి మన. టె స్కూలింగ్ కాలేజ్ కంప్లీట్ అయ్యాక ఇంటర్ లేదా డిప్లమా అలా. దాని కోర్సెస్ కంప్లీట్ అయ్యాక బీటెక్ చేస్తామండి. బీటెక్ లో. ఒక నాకు తెలిసి ఒక సెవెన్, ఎయిట్ బ్రాంచెస్ ఉన్నాయండి.
ఓకే.
కానీ ఎక్కువగా అందరూ తీసుకునేది ఇదండి. సిఏసి ఈ అండి దాని వల్ల. సిఎసి తీసుకుంటారండి ఎందుకు తీసుకుంటారంటే సాఫ్ట్. వే జాబ్స్ ఎక్కువగా స్కోప్ ఉండిద్దని తీసుకుంటారండి.
అవునవును ఇంకా దాంట్లో
ఇంకా సిఎస్ఈ లో స్పెషలైజేషన్స్ ఉంటాయండి ఇంకా ఏఎంఎల్ అని డే ఆప్స్ అని ఆ ఇంకా సైబర్ సెక్యూరిటీ అని బ్లాక్ చేయ అని అలా చాలానే ఉంట ఇవి నాకు తెలిసినవిది మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి
ఆ ఇంతే కాకుండా ఇంకా ఉంటాయి చూడండి అండి ఆ సిఎస్ అనే కాదు బీటెక్ లో ఇప్పుడు చూడండి త్రిబులూ ఉంటుంది మెకానికల్ ఉంటుంది
సివిల్ ఉన్నంటండి
ఆ
ఇంకా ఈసీ
ఆ బి అవునండి ఇప్పుడు బిటెక్ ఏంమెలు తీసుకున్నామంటే అంటే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లర్నింగ్ ఇప్పుడు ప్రస్తుత ఆ ప్రస్తుతం అంతా అదే ముందుకి కొనసాగుతుంది కదానండి ఆ మనుషులు లే కుడా అన్ని అవే వస్తున్నాయి ఇప్పుడు చూసారా సెల్ గ్రేటింగ్ కార్డ్స్ అని చెప్పి ఆ
అదే అండి పాపం చాలా మందికి జాబులు వెళ్ళిపోతున్నాడి ఉద్యోగాలు అది ఏఎంల వల్ల రోబోట్స్ ఎక్కువ అవుతున్నాయి పాపం రేపు పొద్దున్న ఇంకొక టెన్ ఒక పది సంవత్సరాల తర్వాత ఇలా ఉండిదో ఫ్యూచర్ పది ఇరవై సంవత్సరాల తర్వాత
అవునండి
స్టూడెంట్స్ అందరూ సిఎస్సి తీసుకుంటే ఉద్యోగాలు వస్తాయని చెప్పి పాపం వాళ్ళు తీసుకుంటుంటే ఈ ఏమెల్ వల్ల చాలా ఇబ్బంది పడతారు ఫేస్ చేస్తున్నడి ఇప్పుడే చాలా మందికి ఉద్యోగాలు వెళ్ళిపోతున్నాయి చాలా కంపెనీలు ఆ సంస్థలన్నీ ఉద్యోగుల్ని తీసేస్తున్నారు ఉద్యోగుల నుంచి
అవునండి
ఇంకా ఈ ఎంటలో అండి పాపం అర్థం అవడం లేదు ఇది
అదే అండి ఇప్పుడు చూసారా అండి మీరు ఆ టెస్ట్ లా అని చెప్పేసి సెల్ఫ్ డ్రైవింగ్ కార్డ్స్ ఉన్నాయి
అవునండి సొంతంగా అవే కాలి తోలుతాయి అసలు డ్రైవర్ అనే వాడు
అవునండి అంతేకాకుండా ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి చూడండి అండి వ్యాక్యూమ్ క్లీనర్ ఇప్పుడు మనుషులు అనేది క్లీన్ చేయమనక్కర్లేదుండి అండి ఇల్లు వాక్యూమ్ క్లీనర్ంది కాబట్టి ఆటోమేటిక్ గా అదే క్లీన్ చేసుకుంటా ఉంటుంది
అవునండి ఏంటో అసలు మనిషికి పనే లేకుండా అయిపోతుందండి ఎలా సర్వైవ్ అతారు మన జనాభా చూస్తే పెరుగుతుంది మొత్తం ప్రపంచం మీద భూప్రపంచం మీద కానీ ఈ ఏఎంఎల్ వల్ల ఏ వల్ల అన్ని రోబోట్స్ ఇవన్నీ ఉండడం వల్ల అందరికి ఉద్యోగాలు లేకుండా వెళ్ళిపోతున్నాయి ఇలా ఫేస్ చేస్తారు ఒక ఇరవై సంవత్సరాలు పదహైదు సంవత్సరాల తర్వాత
అవునండి
ఆ
ఇంకా ఇంకా ఏం చేస్తుంటారండి ఇప్పుడు మెకానిక్ తీసుకునే సరికి అయితే మెకానిక్ వాళ్ళకి మంచి స్కోప్ ఉంటుందండి ఫ్యూచర్లో కదా
ఏమో అండి నాక పెద్దగా దాని మీద అవగాహన లేదు చెప్పండి వి వింటాను
ఇప్పుడు చూడండిండి మెకానిక్ అయితేనేమి సివిల్ అయితే మీ సివిల్ ఎప్పుడూ ఆ ముందు కొనసాగుతూనే ఉంటుందండి ఇప్పుడు చూడు ఒక బిల్డింగ్ తీసుకుంటే వాటికి కచ్చితంగా సివిల్ ఇంజనీయర్ ఉండల దనికి ముందే బలూ ప్రింట్ఎస్కోవలి ఆ బ్లూ ప్రింట్ వే చూసుకోవడానికి ఖచ్చితంగా సిల్ సివిల్ ఇంజనీర్ ఉండే ఉండాలి
కానీ చాలా మంది ఉన్నారు కదండి చాలా మంది ఉద్యోగాలు లేకుండా వెళ్ళిపోతున్నారు పాపం
ఆ అవునండి కాకపోతే ఇది అంతే కాకుండా ఇప్పుడు బీటెక్ అనే కాదండి చాలా చాలా రంగాలు ఉన్నాయి ఇప్పుడు చూడండి హోటల్ మేనేజ్మెంట్ అని సిఏ అని
అవునండి అయినా కానీ విద్యా వ్యవస్థ మ చాలండి ఏంటో చిన్నప్పటి నుంచే అందరికి బట్టి పట్టించడం అలవాటు చేస్తారు కి
అది అది ఎలా ఉండాలి అంటే చెప్తా చూడంనండి ప్రతి ఒక్కరికి పడు చడు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువగా ఉండాలండి
అవునండి ప్రాక్టికల్ నాలెడ్జ్ అందరికీ జీరో ఏంటో అండి జస్ట్ అందరు చదవాలి బట్ పట్టి పట్టిస్తారు అంతే అండి విద్యా సంస్థలు కూడా అలాగే అయిపోయాయి అన్నీ
అవునండి
ఆ
ఇంకా ఏం తెలుసండి మీకు చాటెడ్ అకౌంట్స్ తెలుసా అండి
ఆ తెలుస అండి సిఎలే కద వాళ్ళు మనకి ఎలా అంటే అండి చార్టర్డ్ అకౌంట్స్ దేశానికి బ్యాక్ బోన్ ల అండి ఆర్మీ వీళ్ళంతా ఇలాగో రెవెన్యూ జనరేషన్ కి లైక్ దాని స్టార్ట్ అన్నిటికి వీలు కూడా బ్యాక్ బోన్ అండి అలా ఇండియాకి చాలా బ్యాక్ బోన్స్ లో సరే ఆ డిఫెన్సు ఆర్మీ ఇవన్నీ ఎలా బ్యాక్బోన్ ఈ సాఫ్ట్వేర్ ఫీల్డ్స్ గాని ఫినాన్షియల్ పస్ కానీ సఏ చార్టెడ్ అకౌంట్స్ బ్యాక్ బోన్ అండి వాళ్ళు
అవునండి
ఉ
ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇంకా
ఆ చెప్పండి
ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇంకా హోటల్ మేనేజ్మెంట్ కూడా ఎక్కువ అవుతుందండి ప్రస్తుతం
అవునండి ఎందుకంటే ప్రతి చోట ప్రతి ఊర్లో పోటల్స్ ఎక్కువ అయిపోతుయి అండి ప్రతి ఒక్కరూ ఆ అందరు ఉద్యోగులు కావాలని తీసుకుంటున్నారు ముందులాగా ఊర్లో పంచాయత వాళ్ళ పెట్టుకోవడం లేదు అందుకు హోటల్ మేనేజ్మెంట్ జాబ్స్ పెరిగిపోతున్నాయండి ఒక విధంగా మంచిదే కదండి ఇప్పుడు చదువుకున్న వాడికైనా చదువుకోొని అడిగాని ఎవరికైనా ఇంకా జాబ్ అయితే ఉంది అది బెటరే అండి కొంచెం
అవునండి
ఇంకేంటండి మీ చెప్పండి చెప్పండి
చెప్పాలే చెప్పండిండి
ఏం లేదండి ఈ హోటల్ మేనేజ్మెంట్ కాదు కాని అండి మీరు మన విద్యా వ్యవస్థలో ఏం మారుస్తే ఆ పిల్లలు చాలా బెటర్ అవుతారు
ఇప్పుడు చూడండి అండి చెప్తా చూడండి ఇప్పుడు ఇప్పుడు మనం బీటెక్ే తీసుకుందాం ఆ ఎందుకంటే లక్షలాది పిల్లలందరూ ఒక సంవత్సరానికి బయటకు వస్తున్నారు బీటెక్ కంప్లీట్ చేసి ఒక సర్టిఫికేట్ తో కాకపోతే
ఆ దేశంలో చెప్పండి చెప్పండి చెప్పండి
ఆ వేలాది మంది స్టూడెంట్స్ అందరు బయటకు వస్తున్నారు సో వాళ్ళ కనీ మినిమం స్కిల్స్ కూడా లేవండి ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఒక విద్యా సంస్థ తీసు ట్యితే వాళ్ళు వాళ్ళకి ఎన్నో స్కిల్స్ నేర్పనక్కర్లేదు జస్ట్ ఇప్పుడు చూడు నాలుగేళ్ళలు ఉందనుకో బీటెక్ నాలుగేళ్లో కనీసం వాళ్ళకి మూడు స్కిల్స్ చాలు ఎవరి ఇంట్రస్ట్ అయితే వాళ్ళకి ఆ మూడు స్ల్స్ేర్ ించడం మంచిదండి ఏదో అంతా మా పిల్లలకి నేర్పించాలి అని చెప్తే వాళ్ళకి ఏది రాకుండా పోతుంది ఆరు నెలల్లో ఎ మరు ఒక స్కిల్ ని కంప్లీట్ చేయలేరు కదండ అండి
అవునండి చాలాంది చాలా మంచిదండి చాలా మంచిగా చెప్పారు
ఆ ఓకే అండి సరే అండి
సరయంండి